ఉగాది పర్వదిన శుభాకాంక్షలు
గూడా ఉగాది శుభాకాంక్షలు అండి
ఈరోజు ఉగాది పర్వదినం కదా మరి మీరు మీ కుటుంబ సభ్యులతో ఏ విధంగా పండగని జరుపుకుంటున్నారొ తెలుసుకోవచ్చా
ఇది మన తెలుగు సంవత్సరది మొ దటి పంద్ కదండి అందరికి చాలా ముఖ్యమైన పండగ నిన్న మా బాబు తో కలిసి కావల్సిన వస్తువులు అ ఉగదికి సంబందించ్ తిన ఉగాది పచ్చడికి సంబంధించిన వస్తువులు తెచ్చుకో తెచ్చుకున్నానండి ఇంకా పొద్దున మామిడాకులు ఇయ్యన్నీ మా వారి సాయంతో కొంచెం ఇంటిని సెలబ్రేట్ చేస్ కొని పూజగాద్
ఓకే మరి ఈ పండుగ వచ్చినప్ ప్పుడు మీకు ఇంట్లో ఎట్లా అండి ఎవరెవరు సహాయపడుతు తుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మీకు
లేదండి మా వారు ఇద్దరు పిల్లలే ఉం టాము మా అత్తగారు మామా గారు మా సొంత ఊర్ లో ఉంటారు అందరూ కలిసే బాగా సహాయపడతారండి నాకు మా వార్ గాని మా పిల్లలు గాని
మరి పూజ అవి ఎట్లా అండి ఉదయాన్నే మరి అంటే పండగ గురించి ఇల్లు రెడీ చేసుకోవాల్సి వస్తది కొత్త బట్టలు పిల్లలకి ఆ తర్వాత వంట ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మీరు
ప్లానింగ్గా చేసుకుంటానండి ముందు పూజకి పూజ గది శుభ్రం చేసుకోవడం పూజకి ఏమేమి అవసరమో దాన్ని ముందు సిద్ధంగా చేసుకొని తరువాత ప్రసాదాలు అవన్నీ చేసుకొని ఇంకా ఉగాది పచ్చదే ఫస్ స్వీకరించి తరువాత ఇంకా టిఫిన్లు అవి చూసుకుంటానండి
ఈ పండక్కి ప్రసాదాలు అవి కూడా తయారు చేస్తుంటారా ఏమన్నా ప్రత్యేకమైన వంటకాలు ఉంటయ
ఆ బోళగలుని చెప్పి తెలుగు సాంప్రదాయం అంటండి అది ప్రసాదము కంపల్సరీ అవి చేస్ తానండి ఇంకా చింతపండు పులిహోరని పెరుగన్నము అట్లా ఉగాది పచ్చడి మెయిన్ అండి మిగాతావి ఆప్షనల్
ఓకే ఈ ఉగాది పచ్చడి అంటేనే ఉగాదికి ప్రత్యేకం కదా మరి ఈ ప పచ్చడికి తయారు చేసే ముందు అంటే ఎట్లా తయారు చెస్తుంటారు
అధేగదండి ఉగాది పచ్చడి అం టే షడ్రుచులతో కూడింది మెయిన్ దీనికి వేప పువ్వండి నిన్న ఈవినింగేఏ పోయ్యి అది తీసుకొని వచ్చుకొని ఇంక చింతపండు పులుపుకి చింతపండు కారానికి పచ్చిమిర్చి ఉప్ ప్పు చేదుకి ఈఈ మామిడికాయి తీపుకి బెల్లము.
ఓకే
ఇవన్నీ వేసి. పి మంచిగా. ఆ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ అది దేవుడికి ఆరాధన చేసి తర్వాత
ఓకే అంటే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేస్తారు మీరు
అంతే కదండి జీవితం. మన లైఫ్ లో అన్ని బ్యాలన్స్డ్ గా చేస్ కోవాలి అని చెప్పి చిహ్నం ఇది.
అవును చక్కగా చెప్పారండి. ఈ ప్రతి సంవత్ సంవత్సరం ఒకా ఒక పేరుతో పిలుస్తుంటం గద. కదా ఈ సంవత్సరం ఉగాదికి ఏ పేరుతో మొదలైందండి.
కొని చెప్పి చెప్తున్నారు కదండి.
పరాభవ
పరాభావా ఎధో ఎస్ ఎస్ పరా అంటే ఆదిశక్తి పేరు అని భవా అంటే శివుడికి సంబంధించిన పేరుని చెప్పి. పి
ఓ దీంట్లో చాలా అర్థం ఉందండి బా చాలా చక్కగా చెప్పారు. మీరు వెరీ గుడ్
ప్రమాణం ని అందరు అది వ్యతిరేకంగా తీసుకుంటున్నారండి. కానీ పొద్దున మనకు టీవీలో ఆ విధంగా చెప్ చేపరూ మనకు అట్లా ఎందుకు ఆలోచిస్త. పాజిటివ్ గా తీసుకోండి ఆదిశక్తి అమ్మవారు ప్లస్ శివుడు కలిసి వచ్చిన సంవత్సరమే ఇది అనుకని సాగించండి ముందుకు సాగాలి అని చెప్పి చెప్పారండి.
ఏ రాసులు వీటిపైన కూడా మీకు నమ్మకం ఉందా మీరు చూస్తూ ఉంటారా టీవీలు అట్లా అంటే పంచాంగం ఇట్లా ఫాలో అవ్వడం.
ప్రతి రోజు మా దినచర్య ఫస్ట్ దాంతోనే స్టార్ట్ అవుతుందండి. మా వారికి బాగా సెంటిమెంట్. అందువల్ల కం కంపల్సరీ ఇవి గమనిస్తుంటాము ప్లస్ అట్లాగే జరుగుతుంది కూడా మా లైఫ్ లో కూడా అంటే నాది మావారీ అది ఇద్దరిది మేష రాశేనదే అందువల్ల కంప కపల్సరీ ఏ మాములుగా భర్త చేస్తే భారీకి వస్తుంది అంటారు కదా ఇంక అట్లా ఫాలో అవుతా ఉంటాం
ఓకే మరి ఈ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా మీరు వాటి పైన కూడా మీకు అవగాహన ఉందా
ఆ వెళ్తామండి ప్రతి ఉగాదికి ఈవినింగ్ సిక్స్ కి అక్కడ సహారాలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ చాలా పెద్ద ఆయిన ఒక స్వామీజీ వచ్చి చెప్తారండి పంచాంగం అది అసలు వినాలని కూడా ఉగాది రోజు పార్ట్ దాంట్లో ఒక భాగము ఆ పంచాంగం శ్రవణం వినాలి అనేది కూడా కంపల్సరీ అనేద మేము ఫాలో అవుతాం
మరి ఈ పండకి అంటే ప్రత్యేకంగా అంటే అమ్మవారికి సంబంధించి ఎవరైనా దేవతల్ని కొలవడము ఆ అట్లా ఉంటందా ఆ అదేం కాదా
అట్ల ఏం లేదండి అట్లే ఏం లేదు మనిస్టం ఇష్టం మన ఇంటి దైవం ఆ మనకు ఇష్టం వచ్చిన స్వామిని ఆరాధించడం ఇంకా ఒకరని కాదు కదండి మనం ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తాము
అ
ఉ అట్లా డిఫరెంట్గా అంటే శివరాత్రి అంటే శివుడు అట్లా వస్తుది గాని ఉగాదికి అట్లా ఏం లేదండి
ఓకే వెరీ గుడ్ అందరు ని చూడొచ్చు ఇంటి వెలవ ఇల వెళ్లుకొని ఇంకొద్ది కొంతమంది ఏమైన్నా చేస్తూ ఉండచ్చచ్చా
అట్టేము ఉండదు మావ ల్ గా ఇప్పుడు ఉగాది కంటే కొత్త బట్టలు తీసుకుంటాము ఆ ఏదన్నా నగగ కొన్నప్పుడు అట్లా అమ్మవారికి ఆ మహాలక్ష్మి అమ్మవారికి నేను ఫస్ట్ సెంటిమెంట్గా పెట్టుకుంటానండి ఏది కూడా ప్రతి పండక్కి ఏదో ఒకటి
మరి మీకు గ్గర అంటే ఈ వస్తువులు అన్ని దొరుకుతూంటాయా అంటే నగరంలో అట్లా ఉన్న ప్ అప్పుడు ఒసారి ఎందంటే మన చుట్టుపక్కల అంటే వేప చెట్లు ఇట్లా దొరక్ దొరకవు వేప పువ్వు గానీ మామిడాకులు
ఉంటదండి ఇప్పుడు ఏంటంటే మనకు ఆ మాముూలు పల్లెటూర్లలో అయితే తే మనం పెద్దవాళ్ళు అట్ల పోయి కోసుకొచ్చి చేసి చేస్తారు ఇప్పుడు మా అత్తగారు ఉన్నప్ అక్కడ మే నెల్లూరులో మాది ఆక్చువల్ గా నెల్లూరు ఆ ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగపరంగా ఇక్కడికి సెవెన్ ఇయర్ ర్స్ అయిందండి వచ్చి అప్పుడంతా అత్తమ్మే అట్లా వేప పువ్వునీ చేయడం ఆ ప్రసాదం చేయడం అంత చేసేది ఇంకా పే అది పాటిస్తా వస్తున్నాం కాబట్టి మాకు సెంటిమెంట్ గా ఉంటది కదండి అందరు కూడా చెయ్యరు ఉగాది పచ్చడ అనేది కొందరు గుళ్ళల్లో తెచ్చు కుంటారు వాళ్ళ ఇంటి తీరిని బట్టి అన్నమాట ఇప్పుడు మా అమ్మ వాళ్ళున్నారు వాళ్ళు చేయరండి అయ్యవారు ఇస్తే తీసుకొచ్చుకుంటారు ఇక్కడ ఇప్పుడు ప్రతిదీ ప్రతి పండక్కి ఏది విశేషమో అది కొనడం
అంటే మీరు మరి ఇటువంటి వాట్ తావరణంలో మీరు దేనిక్ కి అలవాటు పడుతున్నారు అంటే దేనికి ఇష్టపడతారు
యాక్చువల్ గా కొనడానికంటే మనం ట్రై చేస్తాం ఆ వస్తువు మనకు సాధారణంగా లభించడానికి ఇప్పుడు మామిడి ఆకులండి మామిడి చెట్లు ఉంటాయి కదా అక్కడికెళ్ళి వాళ్ళని అడిగి తీస్ కోడం అట్.
ఉమ్ ఉమ్. ఉమ్.
అది వేప పువ్వు కూడా మా మాకు పని చేసేద్ పనామ్మాయి పాపం తీసుకొచ్చి ఇచ్చిందండి. హుమ్మ్.
ఇవి మరి సాంప్రదాయ దుస్తులు ధరించడం అంటే పండుగ రోజు కాబట్టి కొత్త బట్టలు ధరించాలని అనుకుంటూ ఉంటారు కదా. ఉగాది ఇది మనక్. తెలుగు సంవత్సరానికి మొదటి పండుగ. ఈ విషయంలో మీరు. మీ ఎట్లా ఉంటదండి మీ ఆలోచన.
కంపల్సరీ ధరించాలి కదండి ఇప్పుడు జనవరి ఫస్ట్. తంటే అది సంవత్సరం మారుతది గాని మనకు ఋతువులు ఇట్లా ఈయరు మారదు కదండి.
హుమ్మ్ హుమ్మ్.
ది అంటేనే మనకు ఫస్ట్ పర్వదినం అన్నమాట. ఏ పండక్. కి అంటే విశేషంగానీ. జరుపుకుంటాం కానీ ఇది మెయిన్ పిల్లలకి గానీ పెద్దవాళ్ళకి గానీ కంపల్సరీ నూతన వస్తువులు కానీ ఆహ్ దుస్తులు కానీ ధరించాలని చెప్పి. అసల్ ఆక్చువల్ గా ఫస్ట్ పండగంటే. పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఆసక్తి చూపిస్తారు కదా బట్టల పైన ఉమ్మ్ అది.
మీరు తెలుగు సంవత్సరాన్ని ఇష్టపడతారా ఇంగ్లీష్ సంవత్సరాన్ని ఎక్కువగా అంటే జరుపుకోవడంలో.
తెలుగు సంవత్సరమే కదండి ఇంగ్లీష్. సంవత్సరం అంటే క్యాలెండర్ మార్. పుతిక్ కానీ ఇంకా పిల్లలు ఏంటంటే న్యూ ఇయర్ అని కేక్ కటింగ్లని అట్లా కానీ మనం చెప్పే దాంట్లో కూడా పిల్లలు కూడా కొంచెం మారుతున్నారు. ఇప్పుడు
ఓకే మరి ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఫోన్లు చూస్తూ ప్చ్ అంటే సమయం గడపడం అంటే దేవుడి పైన చింతన ఆలోచన అనేది ఎట్లా ఉంది. అంటే బయట అయితే కొద్దిగ తక్కు ఎక్కువగా ఉంది మీ విష్. విషయంలో.
అంటే మేము ఈ పండగ పర్వదినాలప్పుడు మాత్రం. పిల్లల్ని తప్పకుండా గుడికి తీసుకోని వెళ్లడము వాళ్ళ చేత ఆహ్. పూజ చేపించడము ఇంట్లో. అంటే మాతో పాటే కొంచెం ఆహ్ ఉండాలి చెయాలి. పెన్ చేయాలి అని చెప్పి ఆశిస్తాము.
ఓకే మీ పిల్లలు అంటే మీరు చెప్పినట్టుగా వింటూ ఉంటారా. వాళ్ళు సమయ పాలనకు. గానీ ఆ దేవుడి బ దేవుడి విషయంలో కొద్దిగాఆ అంటే
యాక్చువల్ గా ఇప్పుడుండి ఇప్ ఇప్పుడు రోజుల్లో పిల్లలకి అసలు టైమే ఉండట్లేదు వాళ్ళు మార్నింగ్ సెవెను అట్లా ఎల్తే ఈవినింగ్ సెవెన్కి ఎయిట్కి వస్తున్నారు ఇంకా కొంచెం టైమ్ లో ఒక వన్ అవర్ ఫోను ఇంక మిగతాది లాప్టాప్ మీద వాళ్ చదువుల్కే కేటాయిస్ న్నారు ఇంకీఈ పండుగలు ఈ విశేషమైన రోజులయినా కూడా కొంచెమన్నా మాతో స్పెండ్ చేయాలని చెప్పి నేను మా వారు వాళ్ళ వాళ్ళకి చెప్తా ఉంటాం
ఓకే
ఊ
అలాగేనండి సో ఉగాది పండుగ ప్రత్యేకతల్ని చాలా చక్కగా దాని ప్రాశస్తాన్ని ఈ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ఏ పేరుతో పిల పిలుస్తారో అనే విశేషాల్ని పరా భవ అ అనే దాంట్లో ఆ అమ్మవారు శివుడు ఉన్నారని మంచి విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి సో మీతో మా మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలండి
ధన్యవాదాలండి మీకు మీకు కుటుంబ సభ్యులకు కూడా ఉగాది శుభాకాంక్ష లండి ఓకే అండి థ్యాక్